నవ్వు
హలో చెప్పండి
వినిపిస్తుందా అండి
ఆ వినిపిస్తోంది అండి
ఆ ఏం చేస్తున్నారండి ఎలా ఉన్నారు అంతా.
షాప్లో కూర్చొని ఉన్నామండి.
అవునా నేన్ మొన్నా ఒకటి ఆర్డర్ పెట్టానండి అంటే వాల్ డెకార్ లాగా ఉంటుంది.
ఆ
అందులో ఏముంటాయంటే శివా తీవన్ అన్మాట స్వామి శివుడు ఉన్నాడు కదండి ఆయన థీమ్ బేస్ చేసుకొని వాళ్ళు డిజైన్ చేసుకున్నాము
ఆ
అదేంటంటే మీకు థర్టీన్ అంటే పదమూడు ఆ చెక్కతో చేసిన ఫోటోలు వస్తాయండి
ఆ పదమూడు పిసులు వస్తాయి ఆ
ఆ పదమూడు నాకెందుకొ చూడగానే నచ్చి
గోడక్ గోడకు డెకరేట్ చేసింటే బాగుంద అండి అది
ఆ చాలా బాగుందండి అంటే ఇందులో ఒకటి చాలా పెద్ద ఫొటో ఉంది శివుడు
ఆ ఉ లింక్ పెట్టండి మేము ఆర్డర్ పెడతాము
ఆ పెడతానండి శివుడిది పెద్ద బొమ్మ వస్తుంది తర్వాత చేతిలో డమరుకం అలాగే వాసుకి ఉంటుంది అదొక ఫోటో
ఆ
ఇంకోటి ఏంటంటే చేతిలో త్రిశూలం పట్టుకొండు అనమాట శివుడు
ఆ శివుడు త్రిశూలం పట్టుకోని డమరుకమా
డమరుకము వాసుకి మూడు ఉంటాయి దీంట్లో ఇంకా ఆ తర్వాత ఒక చిన్న శివలింగం కి త్రిశూలం వెనుక కాల ఉన్నట్లు మంచు కొండల్లో ఉన్నట్లు ఒక ఫోటో వస్తు
చాలా అంటే చాలా బాగుంటది ఆది
ఆ వెనకాల పర్వతాలు సూర్యుడు అన్ని ఉంటాయి
అవి ఉంటే బాగుంటది
ఇంకొకటి శివుడి ఫోటో లాగానే ఇంక పెద్దగా ఉండదేమంటే
హ్మ్
శివుడి స్తోత్రంతో వచ్చింటది అన్నమాట ఏంటంటే ఓం త్రయంబ కం యజామహే సుగంధిం పుష్టివర్తనం ఉర్వారుక్ కమివం వందనాత్ మృత్యోర్ ముషి
హ్మ్
మామృతా అట్లా అని వస్తుంది
ఆ ఆ శ్లోకం రాసింది ఆ శ్లోకం కం రాసింది ఇంకో దాని మీద
ఆ ఇంకొక దాంట్లో ఏమంటే మన గోమాత ఉందనమాట కమలం పువ్వులతో బంగారు చైన్స్ వేసుకొని కమల పువ్వు పట్టుకొని గోమాత ఉంటుంది అనమాట
చేసారు ఏదో
అంటే ఇలా మనం గోమాత అని కూడా అనుకోవచ్చు లేకపోతే నంది అని కూడా అనుకోవచ్చు
ఆహా
ఇంకొక దాంట్లో ఒక ముగ్గులాగా ఉంటుంది చిన్న ముగ్గు ఉంటుంది ఇంకొక దాంట్లో ఏమంటే శివుడిది ఆ నీడ కొండ మీద సూర్యుడు ఉంటే ముర్యుడు వెలుగులో నుంచి శివుడిది నీడ వచ్చినట్లు ఉంటుంది ఆన్నమాట
ఆహా
అది దాని మీద ఏముంటుందంటే హర్ హర్ మహాదేవ అని రాసి ఉంటది ఇంకొకటి ఆ కేదార్నాథ్ టెంపుల్ ఉంది కదండి ఆ టెంపుల్ పిక్చర్ కూడ ఇచ్చారు ఇంకొక దాంట్లో ఫుల్ ఫోటో ఏమంటే ఓమ్ అని చెప్పి ఇచ్చారు అనమాట
ఆహా
ఇంకొక దాంట్లో వచ్చి శివుడు పార్వతి ఇద్దరు ఆ అంటే వాళ్ళిద్దరు నిప్పు నీరులాగ కదా
ఆ
అందుకంటే ఒక సైడ్ నిప్పు ఉంటుంది ఒక సైడ్ నీరు ఉంటాయ్ అక్కడ శివుడు పార్వతి ఇద్దరు మనకు కనిపిస్తారు అనమాట మంచిగా ఆభరణాలతో
బాగ సెలెక్ట్ చేశారు బాగుంది అయితే మీరు చెప్తూంటే
ఇంకొక దాంట్లో అయితే మన చేయి శివుడు ప ట్టుకోన్నట్లు ఉంటుందన్నమాట ఇంకొక దాంట్లో బిల్వ బత్రం ఉంటుంది బిల్వ పత్రం మీద శివలింగం ఉంటుంద అన్నమాట
ఆహా
బాగుంద అండి నేను ఆర్డర్ పెట్టింది
మా అమ్మాయి కూడ వాళ్ళ నాన్న బర్త్డే ఒకటి ఆర్డర్ పెట్టిందండి క్యాలెండరు బాలే బాగుంది
ఏం పెట్టింది అండి
ఎదో క్యాలెండర్ అండి లైఫ్ లాంగ్ అట్లే ఉంటదని పెట్టింది బాగుంది ఫ్యా పెట్టింది ఆ ఆ బాగుంది
అవునులేండి
ఆ
అది జస్ట్ మనం అడ్జస్ట్ చేస్ కుంటూ ఉంటే నెలల వారి మనం చూసుకోవచ్చు ఉ
ఇది లింక్ పెట్టండి మేము ఆర్డర్ పెట్టుకుంటాం నెక్స్ట్
అవునా సరే పెడతానండి
ఆ ఇంకేమండి
ఆ అది క్యాలెండర్ లో మీకు వాచ్ కూడ వచ్చిందా
ఆ వాచ్ వచ్చింది క్లాక్ వచ్చింది మనం ఆ నేమ్స్ వచ్చినాయ్ దాని మీద
అవునులేండి
ఉ
కస్టమైజ్ చేసి ఇచ్చింటారు
ఏం చేసిందో అవన్నీ మాకు తెలివు చేపిచింది బాగుంది నేనైతే దాని గురించి డిస్కషన్ చేయలే
ఉ
అడగలేదు
అవునండి మీ పాప ఎప్పుడు ఫోన్ వాడుతుంది వాడుతుంది అంటుంటారు ఇప్పుడు మానేసింద అవునవును లెండి
ఎందుకో మ్యూజిక్
మ్యూజిక్ ఏం మ్యూజిక్ వస్తంది
వాయిస్ బేక్ బ్రేక్ అయితంది
ఏం మ్యూజిక్ ఓస్తుందండి నాకేం వినపడట్లేదే
మా కాడా రెంటు ఎట్టా ఉంటాది.
ఓహో
మాకి క్లియర్గా రావడం లేదు. ఎక్కడికి వెళ్ళలేదా? హాలిడేసా మీకేమన్నా?
అవునండి కొన్ని హాలిడేస్ ఉన్నాయి ఇంకా? ఇంకా మాకు నెక్స్ట్ ఇయర్ అయితే మాకు ఫుల్. ఇది టైట్ గా ఉంటుంది. షెడ్యూల్స్ అన్ని కాబట్టి మేం తిరుమల వెళ్ళాలి అనుకుంటున్నాం. ఈ రోజు అయితే రష్ తక్కువే ఉందంట ఫ్రీ దర్శనం దాంట్లో. అది కాక మా అదృష్టం టోకెన్స్ మధ్యాహ్నం రెండు నుంచి నాలుగుకి ఇస్తున్నారు. ముందు అర్లీ మార్నింగ్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు రెండు నుంచి నాలుగుకి మళ్ళీ మార్చారన్నమాట.